హలో
అలో
ఏంచేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే తిన్న తిన్నావా నువ్వు
ఆ మేముగుడ ఇప్పుడే దిన్నం సేమ్
అవునా ఏం కర్రీ
మాది పప్పు పచ్చడి
ఊహు మాద్యా ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్
ఇప్పుడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిర్రా
ఆ అంటే కొంచెం పప్పుండే ఆఫ్టనున్దీ ఎగో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేష్న
అవునా
పప్పూ నేన్ తినను మా అక్క తింటది ఉ హు మధ్యాహ్నంది గదా అందుకని తనకి ఇచ్చేస్తా రైస్ అది ఎక్కువ ఉండే అయితే నా మందం నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్న
నాకైతే పప్పు ఉండాలి రోజు మంచిగా అనిపిస్తది ఈ వెజిటేబుల్స్ అస్సలు తినబద్ది కాదు
అవునా మీరు కూడా మాఅక్క లాగేనా అయితే
అవును నాకు పప్పు ఉండాలి ఎందుకంటే నేను రోజు ఆఫ్టర్నూన్ వెజిటేబుల్స్ కర్రీఎ పట్టుకపోత నాక అది అస్సలు తిన బుద్ధి గాదు ఇగ ఎవరైనా పప్పు తెచ్చిరనుకో వాళ్ళ పప్పు తోటి తింట మళ్ళ సాయంత్రం వచ్చేసరికి మళ్ళ పప్పు కావాలె
అయితే మీరు పప్పులు ఏంటిది పప్పు పప్పు ఎప్పుడు
ఎప్పుడు ఎక్కడ పప్పు
పొద్దున ప పొద్దున పప్పు నైట్ పప్పు అంటున్నా
పొద్దున గాదు మధ్యాహ్నం అప్పుడప్పుడు ఇగ నైట్ అయితే పప్పు
హ్మ్ అట్ల ఎవరు చేస్తరండి చేసే ఓపికుండాలే గదా అమ్మ ఎంత కష్టపడి చేస్తది తను చేసింది తినొచ్చు కదా ఏదో ఒకటి సర్దుకొని అన్ని నీకు కావాలంటే
తింటగని అప్పుడప్పుడు ఇగ నచ్చినయి తినబుద్ధి అయితది గదా
ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అప్పుడు ఎంత కష్టం అవుతదో ఇబ్బంది అవుతుదో తెలుస్తు తది అలాంటిది అది వద్దు ఇది వద్దు అనుకుంటుంటే చేసే వాళ్ళకి ఎంత కష్టమవుతది అది మీరు ఆలోచించారా
అది వద్దు ఇది వద్దు అని అనను నేను అప్పుడప్పుడు నాకు తినాలనిపించింది చెయ్యంట అంతే
ఆహా ఓకే బట్ చేసింది అన్నీ కర్రీస్ తింటావా అంటున్నా
ఇగ నాకు అంత తినన్ నేను
తినవు నీకు నచ్చదు బట్ చేసిన వాళ్ళ కోసమైనా టేస్ట్ చేయాలి లేకపోతే కొంచెమైనా తినాలి కదా
తింటా వాళ్ళ కోసం కొంచెం
హ్మ్ కొంచెం ఆ మిగిలిన కూర అంతా వేస్ట్ పోతది ఇగ మా ఇంట్లో అయితే రోజు ఎన్ని కర్రీస్ వేస్ట్ తెలుసా ఒకరు అదంటరు ఒకరు ఇదంటరు నాకైతే చాలా ఫ్రస్టేషన్ తోటి ఉంటా నేను సారీ మీ మీద నేను కొంచెం అలా మాట్లాడుతున్నాను
హ్మ్ ఇగ మా ఇంట్లో రోజు ఆవులు ఒస్తాయి ఆ ఆవులకి పెడతాం మేము అన్నం
అవునా మీది రేషన్ రైసా
లేదు ఇది షాప్ లోనే కొనుక్కుంటాం మేము మంత్లీ మంత్లీ మాకు రేషన్ రావు
ఓకే షాప్ లో కొనే బియ్యము ఇప్పుడు త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి జయశ్రీరామ్ అదే ఆవులకు పెడతారా
ఇ ఏం చేయాలి మా ఇంట్లో అట్లా చేత్తరు చల్ల అన్నం ఉంటే తినరు మళ్ళా వేడి అన్నమే తింటారు ఇగ మా మమ్మీకి చెప్తే ఏమో వినదు ఎంత తింటారు అంతే వండు అంటే లేదు అట్లా తక్కువ ఉంటే వీళ్ళు తినరు ఎక్కువ కనిపించాలి వీళ్ళకు అని అంటది ఏంది ఎందుకు అసలు మన గురించి తెలుసు కదా నువ్వు ఎందుకు అట్లా ఎక్కువ చేస్తవన్నా కూడా వినదు ఎక్కువనే అడుగుతారు నాకు అస్సలు నచ్చదు అట్లా చేత్తే
ఓకే ఓకే నువ్వు చెప్పేది కూడా బానే ఉంది కానీ ఇక మమ్మీ మారదు కాబట్టి రైస్ ఎలాగో మిగులుతుంది కదా అన్ని చేతిలో అయితే ఫోన్ ఉంటది నీకు ఎన్నో మార్గాలు ఉంటాయి యూట్యూబ్ లో చూ చూడొచ్చు కదా మిగిలినన్నంతో అని మేము మొన్న ఇన్స్టాంట్ దోశ చేసాం తెలుసా
కానీ రోజు చేసుకుంటామా ఎప్పుడో ఒకసార అంటే తింటాం మా ఇంట్లా రోజు అన్నం ఉంటది రోజు ఎవరు చేస్తారు ఎవరు తింటారు అవి
అదే కదా చెయ్యాలి అంటున్నా మీకైతే చాతన ఓపిక ఉంటంది కదా ఎ
అదే రోజూ తినబుద్ధి కాదు ఆ దోషలు కూడా ఇప్పుడు నువ్వు చేస్తే బియ్యం తోటి
ఓన్లీ వన్ దోస మాత్రమే ఇంకా వెరైటీ టైప్స్ ఉంటాయి వడా ఉంటుంది ఒకసారి యూట్యూబ్ లో చూ ట్టి చూడండి మిగిలినన్నంతో రెసిపీస్ అని ఈ చిన్న వడ్ స న్స్ని ఎంటర్ చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది మీరే షాక్ అవుతారు
అని బాగా ఆయిల్ అవుతది కదా అద్దు అంటాడు మ డాడీ తిడతాడు ఊకె ఆయిల్ ఏంటిది గంతా గంతా అని
ఆ ఇగ అన్నీ మీరే అంటే ఇలా అండి ఏదో ఒక పరిష్కారం ఉంట ప్రతి దానికి మనము అడ్డంకులు వంకలు పెట్టుకుంటూ ఉంటే ఏ పని కాదు
అవన్నీ ఆయిల్ ఫుడ్లు అవి చేసే బదులు అన్నమే తక్కువ వండితే బెస్ట్ ఎంత కావాలో అంతకి బియ్యం లెక్క పెట్టి వండాలి ఇక
అమ్మా వినా అన్నారు కదా మీరే
కానీ ఏం జేయలే మీరు సరుకులు ఎక్కడ నుండి తెచ్చుకుంటారు షాప్ నుం లేకపోతే డి మార్ట్ కి పోయి తెచ్చుకుంటారా
ఎస్మార్ట్
అదే ఏ మార్ట్ అయితేంది బయట ను నేనా తెచ్చుకునేది పేర్లు అడగలేదు నేను
ఆ ఓకే లేను బయట నుండి తెచ్చ ఉంటాయి ఇక అప్పుడప్పుడు షాప్స్ నుండి తెచ్చుకుంటాం అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటే
అది డిమార్ట్ లో మరి తక్కువ ఉంటాయా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయా
తక్కువనే ఉంటాయి కాగాని పోయేవి పోతాయి మళ్ళా ఆటో కిరాయని లేకపోతే చిన్న పిల్లలు ఇగా సిబ్లింగ్స్ ని మనం తీసుకపోయాం అనుకోండి అవసరం లే ఏది కూడా అక్కడ కొనబుద్ద్దయి అక్కడ మని అనేది వేస్ట్ అవుతుది ఇక ఇంటిక వచ్చి కంపేర్ చేస్తే రెండు ఈక్వల్ అవుతాయి అట్లా
మరి అక్కడ చాలా ఉంటాయి మరి ఏ టు జెడ్డగా అన్ని కొనాలి అనిపిస్త పోతే
అందుకేనే మనని కంట్రోల్ చేసుకుంటూ లిస్ట్ లో అయితే ఏమైతే రాసి పెెట్టుకు కున్నామో అవే కొంటే బెటర్
కనీక చూసినది ప్రతి అళ్లరే బాగుంది బాగుంది మళ్ళీ వస్తామా ఇది మన ఇంట్లో లేదు అని కొనబుద్దు అయితది
ఓకే షాప్స్ తోటి కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ప్రైస్ కానీ ఇక వేరే కొనే టైం కి అన్ని ఈకువల్ చేస్తే ఇగా అదే రైతది
అవునా కాదా
అవును
ఉమ్మ్ మీరు ఎక్కడ చేస్తారు మరి
మేము కిరాణా షాప్ లోనే తెచ్చుకుంటాం
అవునా నెలకి ఎంత అవుతుది మరి బిల్లు
పదివేలు వరకు అతయితయ్
అబ్బో ఎక్కువనే అయితది కదా
అవును ఇంకా రోజు రోజు పాల ప్యాకెట్లు కూరగాయలు వీటికి రెండు మూడు వందలు ఇక సండేలు అస్తే చికెన్లు మటన్లు ఫిష్లు చాలా అయితయి
అవునా మేమయితే ఇద్దరమే ఉంటాం ఇద్దరు మందమే అండుకుంటా మిగిలి మిగిలిన కూడా ఇట్లా ఇంతకుందు వడ దోశ చెప్పినా కదా అట్లా ఇంత కూడా వేస్ట్ చేయమ్ తెలుస మేము
అవునా
ఊ ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి చూడండి మీ దన తో మీకు ఏమేమో చేస్తా
ఆ మేము ఇగ అట్లా అయితది ఇక మాకు
ఊహు ఇంకేంటి మరి మీది కాలేజ్ లైఫ్ ఎట్లా ఉండేది
కాలేజ్ లైఫ్ ఇగ అప్పుడే బాగుండేది ఇప్పుడు అట్ల ఏం లేదు ఇప్పుడేమో తెల్వదు ఎంజాయ్ చేద్దాం అంటే ఇప్పుడేమో ఆరే ఆడేసే బాగుండేటి కదా అని అనిపిస్తది
ఆహా అట్లా గాదు బంక్ కొట్టారా
లేదు అట్లా ఎప్పుడు కొట్టలేదు బంక్ హాలిడే వస్తేనే తీసుకోవడం మాకు వ్యాన్ వచ్చేది అన్నట్టు ఈ ఇంటికి ముందు వ్యాన్ లో ఎక్కుతే మళ్ళా వ్యాన్ లో దిగుతాం అంతే
మేము బో పాలిటెక్నిక్ డిప్లొమాలో ఉన్నప్పుడు అంటే అప్పుడు ఏం క్లాస్ ఉ జరగకపోయే టైం కి అందరు ఫ్రెండ్స్ గర్ల్స్ వెళ్ళి బేకరీలో పోయి తిని ఇంటికి పోయినమ్ అదే మాకు బంకులెక్క ఇగ
ఊహు మాకు కూడా క్యాంటీన్ ఉండేది కాలేజ్ లో దిల్ పసంద సమోసాలు ఇక ఎవరైనా బాక్స్ తెచ్చుకోకపోతే పోయి కొనుక్కునే వాళ్ళం అక్కడ పోయి
ఊహు కర్రీ పఫ్ బాగా తినటోల్లం ఎగ్ పఫ్ ఇప్పుడైతే అసలు వాటిని ట్లేదు వన్ ఇయర్ అవుతుంది
నాక ఎందుకో పానీపూరి తినబుద్ధి అవుతుంది బాగా
నాకు కరీపఫ్ తినబుద్ధి అయితుంది పనిపూరి ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా
కానీ అక్కడ బయట టేస్ట్ రాదు కదా
ఊ ఆ అవున్లే అది కూడా కరెక్టే కానీ వాళ్ళు బాగా చేయరు కానీ అదే టేస్ట్ అనిపిస్తుంది
ఉ అవు అవును మరి మనం ఎప్పుడూ తినమ్ ఊకే తినమ్ కానీ ఎప్పుడో ఒకసారి తినబుద్ధి అవుతది బయటది బాగుండదు కానీ ఒకసారి మా దగ్గర ఎందంటే పైరెకల పూ పానీ పెట్టిండ్రు అక్కడ మిరియాలదొకటి అల్లమ్ దొకటి స్వీట్ స్వీట్ ఒకటి హార్ట్ ఒకటి ఆ అంటే మనమే సర్వ్ చేసుకొని తినాలి వాటర్ వేసుకని దాంట్లో అయిన గబ్బు ఉండే అవి
అయ్యో బాలేవ
బాలేవు అస్సలు ఒక్క టేస్ట్ కూడా బాలేవు నార్మల్ టేస్ట్ ఇంకా బాగుంటది కాని అన్ని టేస్ట్లు ట్రై చేసినా ఇట్ల పుదీనాదొకటి మెంతీది ఒకటి అల్లం మిరియాలు ఒకటి
ఊ
కానీ ఏం బాలేదు నాకైతే నచ్చలే
అయ్యో అవునామ్మా నేను నాకు ఇష్టం లేదు ఓన్లీ నార్మల్ ఆ ఆయన ఇచ్చేదే తింట అంటే ఇట్లాంటి వాటర్ వాటిర్లలో ట్రై చేయ్యలే మా ఫ్రెండ్ కూడా అంతా బాలేదు అన్నది అయితే
అంటే ఇప్పుడు అన్ని హైజీనిక్ వస్తున్నాయి కదా సో అట్లా పెడుతున్నారు అన్నట్టు వాళ్ళు ముంచి ఇవ్వరు దాంట్లో వాళ్ళు చేతులు పెట్టారు అట్లా
ఆహ ఇప్పుడు ఇట్లా తిప్పతే మంచిగా అవుతుంది లేకపోతే అది బాటిలు అట్లనే ఉన్ తది కాదూ డబ్బ కింద అంతా ఉండి
అయన తిప్పు తడు దాంట్లో గరిట ఏసి తిప్తడు బట్ మనం దాంట్లో నుండి ట్యాప్ నుండి తీసుకోవాలి.
చేయి పెట్టరన్నరు అయితే గరిటె తోటా
ఉమ్
ఉహు బాలేదా మీకు గుడ టేస్టు
ఉమ్ నాకైతే బాలేదు, చాట్ ఒకసారి మేము ఆర్డర్ చేసుకున్నం ఇంటికి అయితే చిన్న డబ్బా అచ్చింది హండ్రెడ్ రూపీస్ దానికి, దానికి బదులు ఒకసారి మా ఇంట్లనే మాక్క చేసి ఇగ అది బెటర్ అనిపించింది ఇంకా, బానే ఉండే మజ్జిగా చాటు అది కారపూస అది ఏశిచ్చిండు కనీ గంతనే డబ్బా ఆర్డర్ పట్టుకొని వచ్చిండు హండ్రెడ్ రూపీస్ దానికి
అవును తక్కు అది ఒక్కరికి ఐతది గని మరీ హండ్రెడ్ చాలా ఎక్ కువ డెలివరీ ఛార్జెస్ ఏమైన్న పడ్డాయా?
ఆ దాంట్లోనే మిక్స్ చేస్తరు ఇగ వాళ్ళు మనం అట్ల ఒక పే చెయమని చెప్పేసి.
ఇగ అయితే అది సిక్స్టీ రూపీస్ బయట, ఇగ మీకు సెవెంటీ రూపీస్ పెట్టి డెలివరీ చోర్జెస్ అన్ని కలిపి హండ్రెడ్ చేశిరేమో మరి
అవును కనీ చాటు గుడ వేడి వేడి తింటే బాగుంటది అది గుడ
నేను దహీపూరి ట్రై చేసిన హైదరాబాద్ లో హాస్టల్ల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ తినిపిచ్చింది ఫస్ట్ టైం తిన్నా చాలా బాగుండే, తిన్నరా మీరు?
నేను ఎప్పుడు అది ట్రై చెయలేదు ట్రై చెయాలిగ రేపు ఎల్లుండి బజార్ పోతే
సరే అండి ట్రై చేయండి మరి ఉంటాను. మా బాయ్ ఆ ఆ బాయ్ బాయండి హలో బాయ్
చీ కట్టస్ నేసేహూత్ ఎత్తి ఓ కాయి కాయ్ కరతే ఇనో నెసేస్ మెసేజ్ కట్ హూత్ పన్య నేసే హూత్ తేత్తి
పయి మీ కొరుకి
కర్
బారా పంధ్రా మింట హో